ఎక్కడ
చెరుగల
ఖాలి మా ఫ్రెండ్స్
ఓహో
ఎక్క
బయట
తిన్నార అన్నం
ఆ
తిన్నార తిన్నం తిన్నం
మీరు తిన్నార
హా తిన్నం
పప్పు చారు మీది
పప్పుసార మది ఆలుగడ్డ టమాట
ఆహా ఉ
ఇంక ఏం మరి
ఏముంది కాలి
ఉ
ఉమ్ మీరెంజేతరు
ఉ
మీరేంజేతల్లు
ఇక్కడే తాగి కూసున్నాం వాన పడతా టుంది అంటే కూల్గుంది కూర్చున్నాం బయట తిని
ఆహా
మీ కాడ ఉందా వర్షం
అ మా సైడ్ ఇప్పుడే లైట్ గా పడ్తంది మ్మ్ మీ సైడ్ పడ్తంద వాన
నా సైడ్ మధ్యానం వచ్చింది
మ్మ్ హు
ఇప్పుడు మల్ల మొత్తం మబ్బు మబ్బున్నది
మ్మ్ హు
మీ సైడ్ పడుతుందా వాన
కల్ కల్లు కల్లు ఓకేనా ఏయ్ అ
మీ సైడ్ పడ్తలే
హలో చెప్పాలి చెప్పాలి ఇంగ మీరే
మ్మ్ హు
ఎంజెతరు రోజు మరి ఎంజేతుర్రు మ్మ్ హలో హలో
మ్మ్ మళ్ళా తీస్ మళ్ళీ